హలో
హలో ఏం జేత్తాల్లు ఏం జేత్తాల్లు
ఏం లేదు సినిమా జూత్తానాం
ఊహూ ఏం సినిమక్క
సీన్మా నా
ఊ
సీన్మా పుట్టింటికి రా చెల్లి
ఊహూ మధ్యలో ఎక్కువ ఫోన్లో కంటే టీ వీ లే బాగా చూస్తారు ఉమ్ సినిమాలు సీరియల్స్
సీరియల్స్ ఎక్కువ చుతాలుు సినిమాలు తక్కువనే చుతాలు కొంచెం అన్పిత్తాంది ఇగ ఇంటికాడుంటే అంటే మంది థియేటర్ క పోయి చూసేటోళ్ళు బాగా అయ్యిర్రు ఇంట్లో నా చూసేటోళ్ళు తక్కువ అయ్యింది
టి వి ధ రాకముందే కూడా ఫోన్లాళ్ళ కూడా చూతారు
చూత్తను
ముందే డౌన్లోడ్ చేసుకుంటారు
డౌన్లోడ్ చేసుకొని చుత్తళ్ళు థియేటర్ కి పోయి చుత్తాలు కొంతమంది
మ్మ్
అసలు ఈ సినిమా సుత్తంటే అయితే ఎంత మంచిగా అనిపిత్తంది ఇప్పుడు తీసి సినిమాలు ఎట్లా తితారు
అప్పుడు తీసిన సినిమాలు ఏదన్నా ఒక ఉద్దేశం అందులో ఏదన్న ఒక అర్థం ఉండేది
ఆ మంచిగా
ఆ గ్రాఫిక్స్
ఆ
అంతచ్చి పిచ్చి పిచ్చి బట్టలు
పిచ్చి పిచ్చి బట్టలు వేసి అంత ఆగం ఆగం సినిమా దిట్టాలు కూరగాళ్లకు తెలిసినవనికి తెల చిన్న చిన్న పిల్లగాలు కూడా ఆగమయితాల
ఇంకా అవి చూసి తెలివన వాళ్ళు కూడా
ఆ అప్పుడైతే మంచిగా ఇట్లాంటి సినిమాలు ఎంత మంచిగా అందరు ఒక ఫ్యామిలీ కలిసి చూసే సినిమాలు
ఏదన్నా ఒక అర్ధం ఉండేసి సినిమాలు షర్టలు త క మీసేది వచ్చేది ఇప్పుడు ఏం లేవు ఏమైనా ఫైటింగ్
ఫైటింగ్ ఆ లావులు కొవ్వులు అన్న గ ఇవేది తారు ఒక సినిమా చూడాలంటే ఇంట్లో ఒక పది మంది కూర్చొని మంచిగా అప్పుడు టీవీ లేకపోయినా కూడా వేరే టీ ఉన్ళ్ళ వాళ్ళ ఇంటికి పోయి మంచిగా ఒకప్ప అ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యా అందరం ఇట్లా కూర్చొని చూసేది కాగానీ ఇప్పుడు అట్లా లేనే లేదు అస చక ఉు కూడా చూడలే
ఒకరుంటే అస ఇంకో ఉంటే ఆ సినిమా చూడబుద్ద్దేగా అట్లే అలా వచ్చే సీన్లు అట్లు ఉంటాను హ అవి చూసి తెలియని వాళ్ళు కూడా నేర్చుకొని ఫర్వవుతారు
ఆ తెలివని వాళ్ళు ఖరాబ్ అయితలాా ఇప్పుడు సినిమాలు చూసి
హ
అప్పటిే మంచిగా ఉండయి తను అప్పుడు తీేసిన సినిమాలే మంచి ఉండేది కొంచెం ఒక భావం ఒక అర్థం ఒక మీనింగ్ మంచి ఇట్లా అనిపించేది కాని ఇప్పుడు ఏ సినిమా అంత చెత్త చెత్త సినిమాలు వస్తానే
మళ్ళీ ఒక్కొక్క సినిమాకు బడ్జెట్ కోట్లు అల పో పో వయిటి అవ ప్రజల నుంచి తీసుకుంటయి
ఆ
ఏమైనా ఫైటింగ్లు ఫైటింగ్ సీన్లు చూసి రియల్గా కూడా కొంతమంది ఆట్లాంది తయారవుతారు
ఓ ఇప్పుడు సినిమాలు చూసే బయట చెత్తలు కదా అట్లా మొన్న రీసెంట్గా ఒక సినిమా ఏం ఏం సినిమా వచ్చింది మొన్న ఒక్కటి కొత్త సినిమా వచ్చింది కదా ఒకటి వాళ్ళ నాన్న ఏదో వాళ్ళ నానా ఇ దో ఇంజక్షన్ ఇత్తడు కదా దానికి హెచ్ ఐ వి ది
మ్మ్ అదే రాజు వెడ్స్ రాంబాయి
ఆ ఆ సినిమా చూసి బయట కూడా ఇంకా ఇద్దరు ముగ్గురో అట్ల చేసిళు తెలుసా రియల్ లైఫ్ లో కూడా అట్లా చేసిళు
మ్మ్
అట్లా ఉంటాంది ఇప్పుడు అట్లాంటి సీన్ సినిమాలు వత్తే అట్లా చూసి బయట కూడా అట్లా చేత్తాళ్ళు
మూవీ ప్రీ రిలీజ్ కి కూడా మంది తొక్కుకొని అట్లా ఒకళు చచ్చిపోయిళు
ఆ అప్పుడు అల్లు అర్జున్ సినిమాకి పోయి ఇద్దరు ఒకామె చచ్చిపోయింది వాళ్ళ అబ్బాయికి గాయాలయినై
ఉమ్ వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకుంటారు
ఆ వాళ్ళు మంచిగానే ఉంటారు ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళు అందరూ మంచిగానే ఉన్ టరు క్యాస్ట్ ఫీలింగ్ అని నీ హీరో అది ఇది అని నా హీరో అని నీ హీరో కంటే నా హీరో నే గొప్ప అని ఇదంతా ఎందుకో ఏమో ఉమ్ వీళ్ళు వీళ్లు కొట్టుకుంట్రు వాళ్ళు మంచిగానే ఉంటారు
ఉమ్ వాళ్ళందరూ మంచిగా కలిసి ఉంటారు
ఆ వాళ్ళు మంచిగానే ఉంటారు
వీళ్ళు వాళ్ళ కోసం కొట్టుకుంటారు
హుమ్మ్ ఓ అసలు ఇక మొత్తం వాళ్ళు వీళ్ళింట్ల పుట్టినట్టే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు లెక్క ఫీల్ అయ్యి వాని గురించి ఏమన్నా మాట్లాడితే ఆ అట్లా మాట్లాడతావా ఇట్లా మాట్లాడతావా అని కొట్టుకొనుడు బయట యూత్ అయితే అట్లనే ఉన్నది
అవును కనీసం హీరో వా వీళ్ళ దగ్గర గుడరాడు ఒక కనీసం ఒక ఫోటో గూడ ఇయ్యడు ఎక్కడో ఉన్నోని కోసం ఇక్కడ కొట్టుకోని అంత నీస్ నా సినిమా హి టూ నీ సినిమా హా హిట్టు అని
ఉమ్
పంటారు ఎన్నో సినిమాలు రోజుకు కొందరు సినిమాలు దీత్తారు
ఊ ఇట్లయినా కూడా అప్పటి రోజులే బాగుండేది సినిమాలయితే అప్పటి రోజులనే మంచిగొచ్చేది మంచిగా లంగా ఓని లేస్కొనే సారీస్ కట్టుకొని. మంచిగా ఉండేది అనీ ఇప్పుడే అన్ని జానపదాలు అయినాయి హు.
హు అర్ధవంతమైన భాష ఇప్పుడు ఏమైనా హిందీ ఇ పీసులు లు సిరీస్ లో ఇవన్నీ వొత్తనై
అవును
అవన్నీ పాతగ అయిపోయినాయి. ఇప్పుడు అంతా న్యూ టెక్నాలజీ
న్యూ టెక్నాలజీ వచ్చినాకంచే ఇట్లాగమ్ అయితాలు జనాలు మరి.
ఉ
అప్పడదే మంచి గుండె అసలు. ఏం సినిమాలో ఏం గతే ఏమైన ఇక ప్రేమలు పెళ్ళి చేసుకును. ప్రేమించుకునుడు.. ఇదే సినిమాలు తీతారు. దేన్ ఇట్లనైనా ఒక అన్న చెల్లె సంబంధం లేకపోతే తండ్రిది ఇట్లా ఏమి ఉన్నాయి.
ఏం లేదు
ఊమ్ అల ఒక ఒక సిన్మా సుత్తే కానీ ఇట్లా ఏడ్చేసిది అసల్ అసల్
ఫ్యామిలీ నుంచి విడిపోవుడు. పెళ్లిళ్లు చేసుకునుడు ఇప్పుడు అల్లా చూసి బయట్. అంటే సమాజంలో ఇంక ఇవి విరిగిపోనయి కొన్ని రోజుల అయితే వాళ్ళే మాట్లా. తగుతర్లే
ఆ ఆ అక్కడ చూసి ఇక్కడ చూస్ సేమ్ అట్నే చెత్తాన్లు.
ఉ వాళ్లతో మనకెంది కా వాళ్ళే మాట్లాడతడు. అన్న ప్రేమగాదా ఇప్ప్. ఇప్పుడు వాళ్ని అట్లా చూపిడితే బయట అట్ల తయారయితారు.
ఊ అసల్ వాళ్లు. ప్పు అట్లా దియొద్దు కదా మరి ఎంత గోర్దిిగ దిగ జారిపోతుంది.
ఉ
సినిమా తీసే వాళ్ళ అయితే అసలు ఎట్లా తీస్తాలో ఏమో డ్రెస్సింగ్ స్టైల్ అయినా కూడా.
ఆ ఫీల్డ్ మంచి ఫీల్డ్డె కాని ఒక ఒక భావం ఉంటలేదు.
ఆ ఒకళు చూసి నేర్చుకోవాలి కానీ మంచి ఆ మంచి నేర్చుకునేటట్టు. దితలేరు చెడు నేర్చుకునేటిదే ఎక్కువ ఉన్నది మంచి. మంచి తక్కువున్నది చెడు ఎక్కువ ఉన్నది ఈ సినిమాల అలా.
అవును. అందులో ఉన్న మంచిని ఎవరు తీసుకుంటలేరు చెడుని తీసుకొనే తయారయితాండు.
హ్మ్ ఎప్పుడైనా చెడే ఎక్కువ. నిజ్ జము
అబద్ధం ఎంత తొందరగా అ
ఆ నిజమేమో ఆ లేట్గా అయిద్దట అబద్ధం తొందర జి చుట్టు తిరుగొతదట అట్లనే వీళ్ళు కూడా ఈ మంచి కూడా తక్కువ ఉంటది చెడు ఎక్కువ జరుగుతది చెడునే ఎక్కువ ప్రేరేపిస్తారు చెడునే దాందే వాళ్ళకి మంచిగా అనిపిత్తాంది
అ
ఈ సినిమాల వల్ల బాగుపడుడు కంటే ఎక్కువ చెడు ప్పుడే ఎక్కువైంది
డబ్బులు వేస్ట్ అవుడు
ఆ ఏమున్నది వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు బాగుపడతాన్రూ కానీ వీళ్ళకి తెలుత్తలేదు కదా ఆ విషయం ఒక ఇంట్లో సినిమా వత్తే మంచిగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మా అయిపోయేదాకా చూస్ స్టట్ దిత్తాన్ను
అట్లాంటి రోజులే పోయినాయి అన్ని పిచ్చి పిచ్చి